హా చెప్పండి
హలో
హలో వినిపిస్తుందా
ఆ వినపడుతుంది చెప్పు
ఏం చేస్తున్నవ్
ఏం చేయట్ల నువ్వేం చేస్తున్నావ్
రేపటికి అన్ని సర్దుకుంటా ఉన్న తిన్నార
తిన్నాను నువ్వు
ఉ తిన్నా ఏం తిన్నావ్
నేను గుడ్డు
ఏ
నేను అన్నం తింట ఏం తింటా అన్నం సాంబార్
తెలుసు కూర ఆడవగుతున్నా
హా హా
నేను ఒక సెకండ్ నేను ఒక సెకండ్ గుడ్డు అంటే నిజంగా నమ్ముతున్నా నేను ఏంది గుడ్డు నువ్వు తింటావా అని
నేను తినను నేను మనిషిని చి
అంటే నీ గుడ్డు తినేవాళ్లు మనుషులు కాదా
కాదు గుడ్డు తినేవాళ్ళు గుడ్డులు
ఆ మంచిద్లె
ఏందిన్న ఫ్రైడ్ రైస్ ఈ రోజు ఆ గుడ్డు తో ఫ్రెండ్షిప్ చేస్తే గుడ్ హే అవును
ఇంకేం మీ నెల్లూర్ లో ఎట్ల చేస్తరు పండగలు కొంచెం చెప్పగలరా
మా నెల్లూరులో పండుగలు పండగలానే చేస్తారు మీ ఊర్లో ఎలా చేస్తరు
మా ఊర్లో కూడ పండగలు పడుగల్లానే చేస్తారు
కాదు అది కాదు మొన్న ఏమంటరు కాదు నీకు ఇష్టమైన పండగ ఏంది
నాకు ఇష్టమైన వినాయక చవితి అంటే ఎందుకు ఇష్టం అంటే అది మా ఊ మా కాలనీలో బాగా చేస్తారు ఆ వినాయక చవితి వినాయకుడిని నిమజనం అట్లా
ఆ వినాయకు నిమజ్జనం మా ఊర్లో కూడ అందరి ఊర్లో వినాయకుల నిమజ్జనమే చేస్తారు మీ ఊర్లో ఏమి ఇష్టం అంటే వినాయక చవితి అంటావ్ వినాయక చవితి ఎందుకు ఇష్టం అంటే
ఎందుకు ఇష్టం అంటే నాకు స్టోరీ తెలుసు శివుడు పార్వతిది నాకు ఆ స్టోరీ చూసిన తర్వాత్నుంచి వినాయకుడు అంటే ఒక రకమైన ఇష్టం అనమాట
ఆహా స్టోరీ తెలికపోతే ఇష్టం లేదా?
ష్ నీ వెటకారం తగల్బడా చిన్నప్పుడు దీపావళి అంట్ అంటే ఇష్టం ఆ స్టోరీ తెలీదులే నాకు స్నేహితులతో కలిసి తప్ పాసులు కాల్చుకునేది ఆడుకునేది పాడుకునేది
ఉమ్ ఆడుకున్నావా ఆడుకున్నావా పాడుకున్నావా దీపాళి టపాసల్ కి
అన్నీ చేస్ సేవాళ్ళం చిన్నప్పుడు దీపావళి పండగ వొస్తే
ఉమ్
ఇప్పుడు పెద్దయ్యాము ఇంకా కాల్చలేము కాబట్టి దీపావళి అంట్ టే ఏం అంతేం లేదు వినాయక చవితి అంటే ఇష్టం
మాకు దీపావళి అంటే దీపావళి వినాయక చవితి రెండూ ఇష్టమే ఫా ఫస్ట్ ఆరండే ఇష్టం
ఎందుకు ఇష్టం?
ఎందుకంటే టపాసులు కాలుస్తాము అందుకే ఇష్ మా టపాసులు వచ్చినప్పట్నుంచి ఇష్టం టపాసులు కాల్చడం దీపాలు పెట్టడం, దీపాలు పెడతారు ఇన్ని నక్షత్రాలకి నేమామ్మకు హెల్ప్ జేస్తా
ఊహు
అదెదో ఇరవై ఏడు నక్షత్రాలు ఎన్నో సంథింగ్ ఉంటాయి కదా ఇరవై ఏడో ఎన్నో ముప్పై రెండా ఏమో అదంతా గుర్తులేదు అన్ని దీపాలు పెడుతుంది ఒక్కొక్క నక్షత్ ఒక్కొక్క దీపం లాగా అలా మా అమ్మ అది పెడితే ఇంకా ఇరవై ఏడు అనుకుంటా
ఆహ
ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క దీపంలాగా గుర్తులాగా అలా మా ఇళ్లం ఉంటారు పెద్ద కారిడార్ మాదా కారిడార్ అంటే ప్చ్ అంటే బయట పెద్ద కనపడుతుంది బై
ఉమ్ ఉమ్
వర్సగా సరిపోతాయి ఇరవై ఏడు దీపాలు భలే ఉంటుంది చూసేకి
ఊహు
ట్టి మళ్ళీ టపాసులు ఇంగా ఇక చెప్పబల్లే టపాస్ ఇగ సాయంత్రం అయితే సాలస్యం ఆ ఇంకా డ్రస్ వేసుకని కొత్త డ్రెస్ వేస్ కొని అలా ఫోటోలు దిగి ఉమ్ ఇంకా ఉన్న టపాస్లన్ని కిందకి తీసుకెళ్తాం అంటే మేము ఉండేది పైన్లే ఫస్ట్ ఫ్లోరు ఇంగ కిందకి తీసుకెళ్తాం అంతే ఫస్ట్ మా అమ్మ మా నాన్న స్ స్టార్ట్ చేస్తారు నేనే కాలనింటే మీరు స్టా స్టార్ట్ చెయ్యండి అని జెప్పి వాళ్ళకి ఇస్తాం
ఓహో కాలుస్తారా ఆంటీ, అంకుల్
బాగా కాలుస్తాం టపాసులు
ఊహు ఉమ్
ఊ ఇంకా మేము కూడా ఇంకా వాళ్ళు కాలిస్తే దాన్తర్వాత ఇంకా స్టార్ట్ చేస్తాం నేను మా తమ్ముడు
ఊహు
ఇంగ ఆపేదేలే రోడ్డంతా చెత్త ఎంత వరకు టపాస్లు ఐపోయంత వరకు పొల్యూషన్ అంటే ఇంకా ఆ రోజు ఒక్కటే ఇంకా దీపావళి చ్ హాల్ చాల్ ఇంగ ఎంజాయ్మెంట్ అంటే ఇంగ అంతే లాస్ట్ టైమ్ వచ్చి ఈ పుట పుట కాలుస్తం
హు హమ్
ఉం కాల్చకుండ ఎట్ట
చ్ నాకు ఇప్పుడున్న ఇంటి దగ్గర స్నేహితులు ఎవరు లేరు కాబట్టి
ఫ్రెండ్స్ తో కాల్చం ఫ్యామిలీతో కాలుస్త నేను మా తమ్ మా నాన్న మా అమ్మ మా ఫ్రెండ్స్ ఏ రారు మా ఇంటికి ఆ ఇంటి ముందు కాలుస్తారు గా దీపావళి అంటే మా నానమ్మ కూడా కా మా నానమ్మ కిందకి రాలేదన్నమాట
ఉం
చ్ అంటే మెట్లు దిగలేదు మోకాలు నొప్పులని ఇంకా పైకే తీసుకెళ్లి చు చేపండి కాల్పిస్తం
హూ హమ్
ఉం ఇంకా అలా అలా
పిండి వంటలు ఏం చేస్తారు
పిండి వంటలు దీపావలికి ఏమ్ జేయం సంక్రాంతికి చేస్తాం సంక్రాంతి కప్పుడు పిండి వంటలు మరీ సంవత్సరానికి ఒక ఒకసారే మాది వెరైటీ కదా మా సైడ్ అంతా నెల్లూరు సైడ్ అంతా సంక్రాంతికి చేస్తారు అరిసెలు మనపూలు ఉప్పు చెక్కలు
ఉం
కారాసు
వు హుమ్
ఉమ్ ఇంకా చేస్తారు కర్జ కాయలు
ఉమ్ ఎప్పుడైనా తీసుకొచ్చారా మీ స్నేహితులకి
ఆ ఎందుకు తేము తిని పెట్టారు కూడా బానే ఆ
ఆ రుచి బావునిందిలే
రుచి బాగుంటది కాబట్టే
ఆహా అబ్బో
ఉమ్ తినాలంటే అదృష్టం ఉండాల్లే
అబ్బో
ఆ ఏందబ్బో ఉం ఉం అందరు తిండానికి సాధ్యమా చెప్పు
ఉమ్ కాదు కాదులే
ఉమ్ హైలైట్ అంటే అదే దీపావళి అయిపోయిందా మాది వినాయక చవితి వినాయకుని తెచ్చి ఇంట్లో పెడతాం త్రీ డేస్ ఉంటారు వినాయకుడిని మేము ఉంచ్ మొత్తం ఇంట్లోనే ఎస్ మా ఇంట్లో
ఆ
మూడో రోజు నిమజ్జనం అదే మూడో రోజు నిమజ్జనం చేస్త అది వాళ్ళకి ఇచేస్తాం
హుహు
నిమజ్జనం చేసేస్తార ట్రాక్టర్
ఉమ్ ఉమ్ ఇది ఆ విగ్ వినాయకుడిని విజ్ఞహం చి విగ్రహం పెడతారు కదా అది కూడా మురుగులకే ఎత్తేస్తారా. ఆ
ఇంటి దగ్గర బట్టి మా ఇంటి దగ్గర బయటపడతారు కదా వీధిలో. ఆ విగ్రహం ఏడు రోజులు బెడతారు. ఐదు రోజులు గాని ఏడు రోజులు గానీ ఆహా ఐదు రోజులు గాని తొమ్మిది రోజులు గాని పదకొండు రోజులు గాని.
హ్మ్
ఫైవ్ సెవన్ నైన్ లెవన్ అను
అవును
ఆ మా ఇంటి సైడ్ లాస్ట్ టైం ఫైవ్ డేస్ ఏమో పెట్టారు మేము థర్డ్ డే ఇచ్చేస్తాం మా ఇంట్లో వినాయక. కున్ని అక్కడికెళ్ళి హ్మ్ మా అంటే ఎక్కువ రోజులు ఉంచుకోవచ్చు కానీ ఏమంటరు కష్ట నైవేద్యం చేయాలి రోజు లైక్ నైవేద్యం పట్టాలి రోజు దీపారాధన. చేయాలి కష్టం ఇంట్లో హ్మ్
పొద్దున్న తీసుకొని వస్తాం సాయంత్రం కంత నిమర్జనం చేస్తాం.
మాకు అలా అలవాట్లేదు అంటే వినాయకుడు ఇంట్లో నిద్ర చేయాలని చెప్పి. బాగుంటుంది మంచిది ఏమో అలా ఏమో తెలియదు మా అమ్మ చెప్ ఇంకా అందుకు అని బాగుంటుంది వా వంటకాలు చేస్తారు పిండి వంటలు వినాయక చవితికి కుడుములు ఉండ్రాళ్ళు వడలు
తినాలనిపిస్తుంది నాకు చెప్తుంటే
పులిహోర కొబ్బరన్నం పప్పు రసం కూరా
హూ
పాయసం
ఓ
అన్నీ చేసి లా ప్రసాదం నైవేద్యం చేసి ఇంకా తింటాం. ఇంకా సాయంత్రం అయితే అన్ని లైక్ ఊరంతా తిరుగుతాం మా ఆ మాగామ్మ నాన్న త నేను మా నాన్న మా తమ్ముడు బైక్ లో
హ
ఈ మధ్య మా నాన్నకు కొంచెం ఇంట్రెస్ట్ పోయింది ఇంట్రెస్ట్ పోవడం అంటే ఇంకేమో తెలియదు ఇంకా ఏమో తెలియదు మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి మా ఫ్రెండ్స్ తల మొత్తం లాస్ట్ టైమ్ మా ఫ్రెండ్స్ తో తిరిగాం మొత్తం. బా పెట్టారు మా ఊర్లో వినాయకులని. లాస్ట్ టైము చాలా బాగా పెట్టారు పెద్ద పెద్దగా బా పెట్టారు లడ్డు వేలం పాటు ఉంటుంది. ఎంతకో పోయింది లక్ష రూపా మెయిన్ సెంటర్ లో అంత పెట్టి కొన్నారు.
ఆహా
ఉ
ఊ
నీకు అలాన్
మాకు అంతే ఇట్లా కాలనీలో ఆ ఆ తెలుసు ఏలంపాట్ తెలుసు నాకు ఊ చ వేలం పాట మా కాలనీలో పోయినసారి మూడు లక్షలు ఏం మో పోయింది
ఆహా
ఉ పోయి ఇంకా తీసుకున్నారు ప్రసాదం పంచారు ఇంకా అదే చిన్న పిల్లలకి గేమ్స్ పెడతారు గెలిచిన వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తారు ఎంకరేజ్ చేసినట్లు ఇంక మన ఏజ్ వాళ్ళు డ్యాన్సర్స్ డ్యాన్స్
ఆ డాన్స్ గురించి నువ్వే చెప్పాలి
నేనెయ్యనులే అది వేరే విషయం
ఓ
మళ్ళీ నిమ్మజ్జనం స్టార్ట్ చేస్తారుస్ స్టార్ట్ చేసి కాల్నీ మొత్తం ఒక తిప్పు తిప్పుతారు అనుకుంటా తిప్పిన్ తర్వాత తా తిప్పే టైం లో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఆడవాళ్ళు మొగవాళ్ళు అందరు వేస్తా ఉంటారు డ్యాన్ స్
ఏం దిప్పుతారు వినాయకున్ను తిప్పడం కాదు అది ఊరేగింపమ్మ మేడం
అదేలే ఊరేగింపు
ఆ తిప్పడం అంట
ఆ సర్లే తెలుగు ప్రాబ్లం
ఆ మాకు అంతే ఊరేగిస్తే ఉట్టి కొట్రా వినాయకుడు టీ
ఆ గుర్తులా నాక్ కొట్టారా లేదా అని
యా ప్రతి ఏడు చేస్తారు మా సైడ్ ఉట్టి కొడతారు వినాయక చవితి అప్పుడు ఏమింటుంది తెలుస ఆ ఫస్ట్ డే వచ్చి వినాయకుడిని ఆ రోజు ఏం పూజలు ఉంటాయి మావులుగా నెక్స్ట్ డే ఏదో ఉంటుంది
ఊ
టె ఉంటుంది అనుకోండి థర్డ్ డే వచ్చి పాట కచరీలు ఉంటాయి
ఆహా
వాళ్ళు వచ్చి పాడుతారు పాడేది ఇంకా పర్ఫార్మెన్సెస్ ఆ రోజు అంతా
ఓకే
పక్క రోజు ఏదో సంథింగ్ ఆ ఏదో ఉంటుంది మళ్ళీ ఇంకా లాస్ట్ డే ఇంకా నిమజ్జనం అదే సం ఇంకా మళ్ళీ అన్నదానం పెడతారు ఒక రోజు అన్నదానం పెడతారు బాగా చేస్తారు కానీ బాగుంటుంది కానీ ఎందుకో ఇంట్రెస్ట్ పోయింది చిన్నప్పుడయితే మొత్తం ఏమంటరు ఆడే ఉండే వాళ్ళం బొమ్మ ఉండేం తొరకు పోన్ పోన్ ఇంట్రెస్ట్ పోయింది ఇంక వినాయకుడు సిక్స్త్ సెవెంత్ క్లాస్ వరకు వినాయక చవితి అంటే స్టేజ్ కడతారు చూడు స్టేజ్ కట్టేటప్పుడు నుంచి స్టేజ్ తీసేసే అంత వరకు ఆడే ఉంటాం తెలుసా
ఓహో
దాని మీదే మొత్తం మేమే విగ్రహాలు ఇస్తారు కదా మేమే కలెక్ట్ చేసుకునేది మేమే ఎనక పెట్టేది చందాలు తీసుకునేది కాదు
ఉమ్మ్ కలెక్ట్ చేసేది ఏంది
ఇప్పుడు ఇప్పుడు మీరు అన్నారు చూడు ఉదయం వినాయకుడిని ఇంట్లో పెట్టుకో ని మరి ఇచ్చేస్తారు కదా అక్కడ ఏందంటరు మీ అపార్ట్మెంట్ కాబట్టి మీ అపార్ట్మెంట్లో ఇచ్చేస్తారు కింద
ఆ
మేము అలా కాదు కాబ ట్టి అందరు ఇల్లలో ఎవరికి అపార్మెంట్ లేనోళ్ళంతా ఇంక యడిస్తారు బ బొమ పెట్టుంటే బొమ్మ దగ్గరి కోచ్చి సబ్ట్మిట్ చేస్తా ఇస్తారు మేం అక్కడ వాళ్ళు ఇచ్చే టప్పుడు అన్ని తీసుకుంటాం అన్నమాట నీటుగా
మ్మ్ఉహ్మ్ ఓకే ఓకే
ఉమ్మ్ అదే
ఇంకేం మరి